హలో
హాయ్ అండి
హాయ్ అండి ఏం లేదండి చెప్పండి చెప్పండి
తిన్నారా మేడం
తినలేదు మేడం ఇంకా మీరు తిన్నరా అండి
ఉ తిన్నా ఫెస్టివల్ వస్తుంది కదా ఏమి చస్తున్నారు ఫెస్టివల్ పని తేన్నావ్ ఉగాది పండుగ ఉన్నది కదా దగ్గరలో
ఆ ఉంది గా అండి నైన్టీన్ గదా అండి
ఏమి చేస్తారు మీరు ఎట్లా చేస్తారు ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
మేమా అండి మార్నింగ్ లేచి ఫైవ్ ఓ క్లాక్ లేచి భూ మంచి ఇల్లు శుద్ధి చేసుకొని ఊడ్చి సల్లుకొని కొత్త కొత్త సంవత్సరం కదా మనం
నూతన సంవత్సర తెలుగు కొత్త సంవత్సరం అంటే ఉగాది కద
ఉ ఉగాదే కొత్త సంవత్సరం అసలు కానీ ఓ ఈ రోజు తల స్నానలు చేసి ఏమన్నా పిండి వంటలు
బచ్చలు చేసుకుంటార మేడం మీరు మేమైతే చేస్తాము
ఆ బచ్చాలు చేస్తాం ఉగాది పచ్చడి చేస్తాం పూర్ణాలు
పూర్ణాలు కూడా చేస్తారా అసలు బాగుంటాయి ఆహా మేడం అవి కానీ అది ఏంటో అని ఎప్పుడు చేసుకునే రోజు కంటే ఉగాది రోజు చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్
అవునవునండి ఉగా బాగుంటాయి మీరేం చేస్తారండి
మేము కూడా అంటే అంతే అండి ఇంగ మార్నింగ్ లేవడము మ్మ్ స్నానాలు చే ఇంటి దేవుడికి పూజలు చేసుకొని పచ్చళ్ళు అవి వీ స్తాం మేము ఎట్లా అంటే మేము మా ఇంట్లో వాళ్ళందరం ఇంకా మా పాలొల్లు వాళ్ళందరు కలిసి మేము గుడికి వెళ్తాం మాది మాకు ఒక గుడి ఉంటది బీరప్ప గుడి అని ఆ గుడికెళ్ళి అక్కడే ఆ మా కుల దేవుని దగ్గరికి కెళ్ళి అక్కడే చేస్తాం మేము పచ్చడి చేయడం చేసుకొని అక్కడయితే ఆలేసి చేస్తాం అక్కడ వేసి చేసి వచ్చినాంకా ఇంట్లో మేము ఒక బచ్చాలు చేసుకుంటాం అంతే ఇంకా అక్కడ పక్కనే ఏసీ నాన్ వెజ్ కంపల్సరీ ఇంగ నాన్ వెజ్ ఏ చేసుకుంటాం పూజ ఇట్లా అయిపోయిన త నాన్ వెజ్ చేస్తాం నాన్ వెజ్ చేసుకొని ఆ బచ్చలు చేసుకొని తినేస్తాం పిల్లలకి అయితే కంపల్సరీ కొత్త డ్రెస్సులు తీసుకుంటాం ఆ నూతన సంవత్సరం కదా కొత్త సంవత్సరం కదా కొంచెం కొత్తది ఏస్ ఏ ఎస్తే చ బాగుంటది ఏమో అనేసి
తెచ్చుకుంటే మంచిది పంచాంగాలు కూడా చూస్
ఆ పంచంగాలు టీ వీ లో వా వస్తూనే ఉంటాది కదా వీడియో న్యూస్ లో ఇన్స్టాగ్రామ్ లో
ఏ రాశి
పంచాంగం చూసుకుంటాము చూసుకొని ఆ రోజు బాగుంట టది ఆ రోజు హాలిడే కూడా ఉంటది కదా ఎవరికైనా అందరం ఇంట్లోనే ఉంటాం
పిల్లలు పెద్దలు మేము కూడా బాగా చేస్తా చేస్తాం అండి మంచిగానే చేస్తాం ఉగాది పచ్చడి
మాములుగా ఇక్కడే ఉంటారా మీ అత్తవాల్లి ఉందుర పండగకి వెళ్తారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి
మాకు అమ్మ లేదండి మేము ఇక్కడే ఉంటాం ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే
మీ ఆడపడుచు వాళ్ళు వస్తారా అండి మరి
వస్తారండి పిలుచుకుంటాం వస్తారండి ఈ ఫస్ట్ పెద్ద పండుగ కదా పిలుచుకుంటాం దీని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము పిలుస్తాం కొత్త బట్టలు తెచ్చుకుంటాం వాళ్ళకి కూడా కొత్త బట్టలు ఇస్తాం బా చేసుకుంటమండి మీరు చేయొచ్చా బచల్
ఆ నేను ఎక్కువ ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేసినా అండి అంత ముందు అంటే మా అమ్మ వాళ్ళు లేదంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు ఒకసారి నేను కూడా ట్రై చేసిన అంటే శనగపిండి అవి చేస్తారు కదా అవును పుట్నాలు అయితే నేను ఎప్పుడు చేయలేదు గాని బచ్చాలు అయితే చేస్తాం శనివప్పింది గోధుమ పిందిడితోనే కదా చేస్తా
ఈ పూర్ణాలు కూడా అంతే కాకపోతే దోషా పిండికి నానబెట్టుకున్నట్టు ఈ పూర్ణాల పిండి ఇది మనం మినప్పప్పు బియ్యం నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకొని సేమ్ దానిలాగానే కొంచెం చిక్కగా ఈ శనగపిండి అందులో ముంచేయాలి అంతే
ఉమ్ బాగుంటాయి సేమ్ దానిలాగానే గాని మనం ఈ
నైటే చేసి పెట్టుకోలేదా
ఉమ్ నైటె మన దోశ పిండి ఎట్ ఎట్లా వేసుకుంటామో అదే విధంగా దీనికట్నే ప్రిపేర్ చేసుకొని
ఉమ్
కొని మ్మ్ ఈ పప్పు ఉడక పెట్టుకొని అందులో బెల్లం కలుపుకొని అది దోశ పిండిలాగాను కొంచెం లూజ్ గా కలుపుకొని అందులో ముంచి వేయడమే అంతే బాగుంటాయి పుట్నాలు కూడా బచ్చాలు అంటే తదో కాదో పూరిగద అది
ఆ అవును
గుంటది మినపప్పు బియ్యం కాబట్టి ఈ పచ్చాలంటే మనం గోధుమ పిండి
గోదాం పిండి తోని అవును అట్లనే అనిపిస్తది పిల్లలేమో ఇష్టంగా తింటారు గానీ ఉమ్ అది ఉంటది డైజేషన్ అవుతదో కాదో ఇ
ఉమ్ ఇది బా ఈజీగా ఉంటది బా పూర్ణాల మంచి హెల్త్ కు మంచి తొందర డైజెషన్ అయితే బాగుంటది
ఉమ్
చాల అవి కూడా బాగుంటేలే కానీ కొంచెం డైజెస్ట్ అయ్యే కాదు ఫుడ్ తొందరగా డైజెషన్ కాదు ఒకటి తినే బదులు నాలుగు దినోచ్చు అట్లా
మా గుడ అంతే మాకు ఏమంది ఇగ పిల్లలు మా మేము కూడా వర్క్ మేమే చేసుకోవాలి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మేము నేనేమో మా అమ్మ వల్ల ఇంటి దగ్గర ఏం లేరు అంతే కాకుండా ఉండిచేదా అని పండక్కి
ఆవును
అయితే ఒక్కసారి లాస్ట్ టైం ఒకసారి ఉన్నాం పండ కి ఇక్కడ మాఅత్తమ్మ వాళ్ళింట్లో ఉన్న అంటే ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేది ఇగ మా అత్తమ్మ అడుగుతుంది కదా ఎవ్వరు రారు ఎవరు రారు వాళ్ళ ఇంటికి అనేసి ఉంటే లాస్ట్ టైమ్ ఉన్నా ఉంటే ఇక్కడ ట్రై చేసా అనమ అమ్మవారి తడితే వాళ్ళు చేసేళ్ళు ఇంకా లాస్ట్ టైమ్ ఒకసారి నేన్ కూడా భక్షాలు ఒకటి ట్రై చేశాం ఉ బానే వచ్చినాయి ఈసారి సుగుండలు కూడా చేయాలె మీరు చెప్పేరు కదా తయరు చేస్తే బాగుంటందో లేదో చూడాలింకా
ఉమ్ చట్ పచ్చడి ఎలా చేసుకుంటారండి మీరు
పచ్చడి అంటే మాకు ఎందుకంటే అందుకోసం అని పచ్చడి అనే ది ఎట్లా చేస్తారు అని ఏం తెలిదు దాంట్లో కలిపి కూడా ఏం తెలిదు పెద్దవాళ్ళు మా దాంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటరు కదా మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ ఏరాళ్ళని అట్లా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకెళ్తారన్నమాట అందరు తరపున ఒక్కరే పులిగం చేసి గుడి దగ్గర పోయి తీసుకుంటాం అన్నట్టు తెలీదు నాకు అస్సలు ఎట్ల చేస్తారో కూడా తెలీదు మీరు చేస్తారా మేడం మీరే చేస్తారా
ఆ అత్తయ్య చేస్తది గని చూస్తా నేను తెలుసు ఏముందిచి ఆ రోజు కొత్త కుండ కొనుక్కొస్తామండి అందులో ఊ వాటర్ పోసుకొని చింతపండు వేపాకు ఆ వేప పూ పువ్వు
హలో
మీ బెల్లం అన్ని అన్ని తీపి చేదు అన్నీ వేసుకోవాలె అందులో ఇక వేపాకు వేపా అ వేపకు చింతపండు మామిడికాయ
గ
ఆ చెప్పండి మేడం
హలో
హలో వినపడట్లేదా అండి వినిపిస్ స్తుదండి నాకు హలో వినిపిస్తుందండి
ఏమైందండి హలో విన్పిస్తుందా మేడమ్
విన్పిస్తాంది నాకు ఆ చెప్పండి ఆ వినపడతలేదా అండి
నాకు వినిపిస్తాంది గద అండి హలో హలో వినిపిస్తాందండి అవుంన
హలో
హలో ఉన్నాండి ఆ వినిపిస్తాందండి నాకు హలో
హలో మేడం ఉన్నారండి
ఉన్నాండి వినిపిస్తలేదా మీకు నాకు వినిపిస్త
హలో
వినిపిస్తుంది నాకు ఓ వినిపిస్తాంది
అ మేడం
ఏం కాలేదు నా దగ్గర బాగానే ఉంది మీ వాయిస్ నాకు వినపడతాంది డిస్టబిన్స్ ఏం లేదు ఎట్లా బ కుండలే వేసుకోవాలి మ హలో ఉన్నా ఉందండి
హలో
హలో వినపడట్లేద నాకు వినిపిస్తది కండి
హలో
హలో హలో ఆ వినపడుతుంది మీకు వినపడట్లేద
అవునా
రావట్లేదు మేడం మీరు ఏమైన మాట్లాడుతునార లేదా అసలు
మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్న వినిపిస్తంది నాకైతే మీ వాయిస్ క్లారిటీగ వినోస్తాంది హలో హలో హలో హలో
హలో మేడం వినిపిస్తుంది ఇప్పుడే వినిపిస్తుంది కు వినిపయలేదు
అవునా వినిపిస్తుంది నాకు మీ వాయిస్ కానీ అప్పుడప్పుడు సిగ్నల్ క ట్ అవుతుంది అనుకుంటా
ఆ మేడం ఇప్పుడు ఇనపడుతుందా
ఆ వినపడుతుంది చెప్పండి మేడం కుండలో చేసుకుంటే మంచిది పచ్చడి
అదేదో మీరు పచ్చడి మొత్తం ఎలా చేసేది చెప్పినట్టుగాని ఈ సిగ్నల్ లేక వినిపిలేదు నాకు మళ్ళీ ఒకసారి చెప్పార మేడం అంటే ఇప్పుడు కొత్తకుండా తీసుకొని చింతపండు ఇంకేమి ఎస్తారు మేడం
చింతపండు మామిడికాయ వేపపువ్వు బెల్లం ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి వాటర్ పోసి అందులో వేసుకొని చేసుకోవాలి అన్ని తీపి చేదు అన్ని రుచులు కలిసిందే ఉగాది ప పచ్చడి అంటే మనకు జీవితంలో అన్ని తీరు
చూడాల అనే కల్పించినట్టు ఇస్తారు అని చెప్తారు అంటే విన్న విన్న కానీ అంటే ఎప్పుడు చూ
ఇప్పుడు మీరు చారి చార్ చేసినట్టే ఇది కూడ దా అట్లనే చేేసి చింతపండు వేసి వాటర్ పోసుకొని చేసుకున్నాంక అందులో కొంచం బెల్ ఆ బెల్లం వేసుకోవాలి షుగర్ అన్న వేసుకోవచ్చు మి ఇష్టం అది హలో
హా మేడం
అ విన్పిస్తాంది విన్పిస్తాంది బెల్లం వేసుకోవాలి షుగర్ అన్న మీ ఇష్టం వేప పువ్వు మామిడికాయ
ప ట మ లేదు గాని ఇంత ఇంతవరకుయితే చేయలేదు టైం వస్తే
చెయండి ఇవే ఇది మాత్రం సెలబ్రేట్ చేస్కోండి మంచి చిది కుండలోనే చేసుకోవాలి స్టీల్ పాత్రలలో చేసుకోవద్దు పచ్చడి
అవున అంటె అసలు చాల వరకు స్టీల్ దాంట్లోనే చేస్తారనుకుంటా
చెయ్యొద్దు వాటర్ కూడామన ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దు ఇప్పుడు కుండల వాటర్ తాగితే మంచిది మనకు
ఆ అవును
సమ్మర్లో కూడాకుండ వాడితే చాల మంచిది అట్లనే జేయ్
ఓకె మరి థ్యాంక్ యూ మేడం హలో మేడం